హలో నమస్తే అండి. నమ నమస్కారం అండి. ఏం చేస్తురండి మీరు ఉహ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఉన్నద్ ఎలా ఉన్నదండి మీది. మీ పాప మీ పాపా ఇంక బాబుది. బాగుందండి లాస్ట్ ఇయర్ అంతా ఏం లేకుండే. ఈసారి మాత్రం మంచిగా చవుతున్నారు. మంచిగా పాప కూడా బాగా చ చదువుతన్నదండి. ఎలా స్కూల్ జ్ ఎలా ఉన్నాయండి.
ఎప్పుడు డో లాస్ట్ ఇయర్ అయితే మనం నాకు వేరే స్కూల్ ఉండే. ఇద్దరికి ఎయిట్ థౌసండ్ చేంజ్ ఉండే. ఇప్పుడు మాత్రం. ఆ వేరే స్కూల్ వేస్ సినం ఫిఫ్టీన్ థసండ్ చేంజ్ ఫీజె ఉంది. మిగితే అన్ని బట్టి ట్వంటీ ప్లస్ అంటే మనకి అవునండి.
అయితే విషయం ఏంటిదంటే. ఇప్పుడు సంవత్సరం, సంవత్సరానికి అడ్మిషన్ ఫీజు తీసుకుంటారు కదండి.
అవునండి.
తెలవదు కావచ్చు అయితే ఏంటిదంటే ఆ కొన్ని కొన్ని కాన్వెంట్స్ స్కూలల్ల ఎలా ఉంటదంటే ఇప్పుడు మీరు మీరు చదివారు మీరు మళ్ళీ సంవత్సరం వేరే వేరే దాంలోకి వెళ్తారు కదా అప్పుడు ఏమముతదంటే మళ్ళీ అడ్మిషన్ ట్యూషన్ ఫీజుఫజ అడుగుతున్నరు. అయితే ఏంటిదంటే ఒక ఎంపీ ఎం ప్రపోజల్ పెట్టాడు ఏంటిది అంటే ఒకటే స్కూల్ల మనిషి చదివినప్పుడు రాహుల్, రాహుల్ అని. రాహల్, రాహుల్ చెడ్డా అని ఏం ప్రపోజల్ పెట్టాడంటే ఒకటే స్కూల్ల క్యాండేట్ చదివినప్పుడు మళ్ళీ అడ్మిషన్ ఛార్జ్ ఎందుకని మీరు తీసుకుంటున్నారు అని చెప్పి అడిగాడు అం
ఆ అవును మంచి మంచిగా అడిగాడు ఆ
అయితే మరి దాని గురించి ఇంకేం చెప్పలేదు, ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మీరు వెళ్లి కాస్త అడగండి మీకు తెలుస్తది.
ఓకే
ఎలా ఉంటదం టే ఇప్పుడు మన అయిన తర్వాత మళ్ళీ అడ్మిషన్ ఫీజు అడుగుతరు, ఇప్పుడు ఇయర్ చేంజ్ అయినాంక అడ్మిషన్ స్కూల్లో ఒకటే స్కూల్ కదా అండి చదివింది.
అవును
ఫీజ్ అడగద్దు కదా కానీ అడ్మిషన్ ఫీజ్ అడుగుతున్నరు. అందుకుగాను ఆయన అట్లా చెప్
ఇప్పుడు ఇంకొక ఆయనా కూడా టెక్స్ గురించి కూడా అట్లనే చెప్పిండట అండి. ఎందుకు అసలు టెక్స్ కట్ ాలే కరెంట్ బిల్ వస్తే కరెంట్ బిల్ కడుతున్నం. ఇల్లు తీసుకున్నప్పు ప్పుడు మనము ఇల్లు తీసు న్నప్పుడు అక్కడ మున్సిపాలిటీ లో మనీపే చేసిన తర్వాతనే మనకు ప చేసి ఇస్తున్నరు. మళ్ళీ తర్వాత మనం అన్ని ప్రతి దానికి చేస్తున్నామా టెక్స్ అనేది దేని గురించి కట్టాలి అసలు ఏంది.
టెక్స్నే పెట్టాసినవసరం ఏము ఉద నా
ఆ అదే కదా మర్యాద ందు
అసలు ఏ అవసరం అవు నల్ బిల్స్తే నల్ల బిల్ కడుతు కరెంట్ బిల్స్తే కరెంట్ బిల్ కడుతు అవును కుప్పుడు ఇ కోటి మీకు మీకు వచ్చేదా అండి నల్ల బిల్లు మకు లవల్ వచ్చినదా అవునండి వచ్చిడి ఎంత వచ్చినదండి బిల్లు అద హండ్రెడ్ వస్తుందిండి కాదు కాదు ఇయర్లీ పోయిన సారి చాలాక మీ ఇప్పుడు ఎంత
మాకు ఇప్పుడు మెషన్ భగీరథనే ఉంది అండి అది ఎంత వస్తుంది అనేసి అంటే ఆ నెలకు వన్ ట్వంటీ రూపీస్ అంటే సంవత్సరానికి పన్నెండు పెడుెల పన్నెండు వందాలు అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే వస్తుందండి
ఎలా వచ్చినద అంటే మాకు పన్నెండు వంద బిల్లు వచ్చినది మీ కట్లా మీ మీ కూడా అలాగా బిల్ వచ్చింద అడుగు
అవునవు నచ్చిందండి
ఆ చిన్నదా బిల్లు చె చె చెప్పారాండి ఇప్పటి వరకు పే చేయాలి ఏమన్నా దాని గురించి ఏమన్నా అవునా చెప్పారా పే చేయాలని చెప్పారా అండి మీ పాపు ఇంకా బాబు ఏడు
అవునవును వాళ్ళు మా ఆఫ్టర్నూన్ పడుకొని లేసారు పడుకోడానికి ఇబ్బంది చేస్తున్నారు ఇప్పుడు ఆ మేము ఈ రేపు స్ కుల్ కదా వాళ్ళకి నిద్ర కూడా మంచి ఎవీడే మళ్ళ తొందరగా వాడుకోవడం ఎర్లీగా లేవడం అవుతుంది కొంచెం రెస్ట్ కిిద్దవా అసిస్స్తే వాళ్ళు స అయి
ఆహా అలాగన అండి అయి అయితే ఇంకా ఈ ఇప్పుడు ఏం ఫెస్టివల్ ఉన్నదండి మళ్ళీ తర్వాత మీది
మాది ఇప్పుడు నెక్స్ట్ బక్రీదే అండి ఇప్పుడు ఏం లేదు మేలో ఉంటది
ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు బక్రేదికి బ క్రీద అంటే ఏం చేస్తారని చెప్పగలుగుతారు ఏమన్నా
బక్రీద్ కి మేము ఏం చేస్తాం అంటే ఆ ము ఒకక్కే వాళ్ళు మొక్కి మేకప్ వస్తారంటడి
అవును
మేఘ గోశి మన ఫ్యామిలీ వాళ్ళ ప ఒక పాటు అంటే ఒక పాట అంటే వచ్చిిన ఒక ఒక ఒక కిలో మటన్ లో ఒక చారణ వంతు మన ఫ్యామిలీ వాళ్ళకు ఒక చా ఒక చారణ వంతూ మన రిలేషన్స్ ఒక చారా వంు మన ఏరియా వాళ్ళకి ఇంకొ విచారా ఇంట్లో దావా చేసి తినడం
ఆ మొత్తం ఎన్ని వంతులు చేస్తారా అండి మూడు వంతులు చేస్తారా నాలుగు వంతు
నాలుగు చేస్తారు ఇగ ఇచ్చే వాళ్ళకు కొంచెం కొంచెం ఇస్తారనుకోండి
అవును ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు అది నెస్సెస రా లేకపోతే మొ కొంట నయాసలులకుది
లేదు లేదు లేదు లేదు లే సరి ఎట్లా అంటే కొద్దనే ఇయయాల మొక్కుతోనే కాదండి ఎట్లా అంటే ఇప్పుడు మనకు డబ్బు ఎక్కు అకది అ అనేస్ అన్కండి అదిొక ప్రాణం ఇస్తే ఏందంటే తే మనకిదన్న జీినార అట్లా ఏమన్నా కూడా అది బెస్ట్ ఆప్షన్ అన్నట్టు మనకు తొల్గుతుది దాన్ని బడ్ట్టి
మన మీద ఏమన్నా పీడలు ఏమన్నా ఏమన్నా ఏమైన్నా దోషాలు ఉన్నా ఏమున్నా ఏడుపు ఉన్నా ఏమ దుష్టి ఉన్నా కన్ను దుష్టి ఉన్నా కూడా ఏంటిదంటే దానిపైన వెళ్ళిపోతుంది అన్నాడు
ఆ ఇప్పుడు రంజాన్ లో కూడా పక్కతా వాళే స ఉంటది మ దాంట్లో ఇచ్చేది అట్లా ఇట్లా ఉంటే డబ్బులు ఇస్తామండి మ మన ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నాం గోధమాాల ఎట్లా కిలో ఉంటాయో దా కిలోని బట్టి దాన్ని బట్టి మనము ఒక కిలోకి ఎనభై రూపాయలు వంద రూపాయలు ఉంటే నా ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి న నాలుగు వందల రూపాయలు ఒకవేళ ఎనిమిది మంది ఉంటు అంటే ఎనిమిది వందల రూపాయలు
అది అది ఎవరికండి చిన్న అది ఎవరికండి చిన్న పిల్లలక పెద్దవాళ్ళక
అందరికి ఇస్తాము ఇంట్లో ఎంతో మంది ఉంటాం అంత మంది ఇ చూడు
అంటే మీ ఎవరి ఇవ్యాలిది పైసలున్నీ మీ మీ ఆా అంటే ఇంటి పెద్ద ఎవరికియ్యాలి మీకు కయానా మాస్ కాదు ప ఓహో ఓకే ఓకే
గరీబలకు ఇచ్చేది ఉంటుదండి
ఆ ఇప్పుడు అంటే మనీ ఒక మనిషికి కిలో గోధుమాలు
ఆహా గోధుమలు ఎట్లా కిలో ఉంటాయో ఆ కిలో డబ్బులు ఆడ ఒకవేళ అరవై రూపాయలు ఉన్నాయనుకోండి ఒక కిలో గోధుమలు అరవై రూపాయలు ఆ అరవై రూపాయల చొప్పున ఒక మనిషికి ఎంత మంది ఉంటే అన్ని అరవై రూపాయలు ఇచ్చుడు
పవరైతే భేదా
ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దారు అనుకోండి అరవై అరవై నూట ఇరవై ఇచ్చుడు ఒకవేళ మీ ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారుార అంకోండి ట వన్ ట్వంటీ రూపీస్ అట్లా చెప్తున్నా
ఆహా అంటే ఎప్పుడు ఓన్లీ గోమాలని ఎందుకు వచ్చినదండి మరిది
దాది ఒక స్టోరీ ఉంది బట్ నాక అంత క్లియర్లీ నాకు తెలీయదుండి కాకపోతే గోధుమాలలు ఎక్కువ తోటి
గోధు గోధుమల లెక్కతోనే ఇస్తారు దా దాని దానికి స్టోరీ ఉ అదండి ఏమన్నా
ఆ ఉంది ఉంది అండి
స్ హవున్ ఆ అన్ ఇప్పుడు గో ఇప్పుడు ఇప్పుడు ఇది ఎప్పుడు ఇస్తారండి ఓన్లీ ర రంజాన్ రోజే ఇస్తార రంజాన్
లేదు లేదు లేదు లేదు ఆ ఆ మంతులు ఎప్పుడైనా చో ఒకటి ఇంకో పెద్ద రోజా కూడా ఉంటంది ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇట్లా కొందరు ఆరు రో అసలికి పెద్దలు జనిపోతే వాళ్ళ పేరు మీద అన్నం బెట్టి
ఆహా
బట్టల్ ఇచ్చి ఆ మున్ ఇచ్చే సార్ అన్నట్టు ఇంకొందరు ఒకవేళ బా బట్ ట్టలు వెట్టక పోయినా డబ్బులు ఇచ్చేది ఉన్నవనెస్ స అంటే ఆ రోజున పిలిచ చ్చే డబ్బులు ఇస్తాం మనం
ఆహ ఆ రోజున పిలిసి డబ్బులు ఇ చేస్తారు
ఆ అలా
ఇది ఇది రెండు రెండు రెండు తీరులో ఉంటాందా అండి ఇది హలో ఇది రెండు తిర్లు ఉంట కాంటే అప్పుడు కూడాడి చేయచ్చు ఇప్పుడు గుడి చేయవచ్చు అది ఎప్పుడన్న చేయచ్చు కదా
అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నారు అనుకోండి మంత్లీ మన్స్ కూడా తీసిస్తారు ఇచ్చేవాళ్ళు చ
ఆహా అంటే అది అది అది ఎప్పుడ న
అవును అవును మాహి రెలాగాతే నాకు మంగలి గల
రంజాన్ కాకుండా కూడా ఇయచ్చు అంటారు
ఆ ఎచ్చుటల్ ఇచ్చుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు హ పిల్లడికి ఇప్పుడు మంచిగా అవుతున్నాడు. ఏదో ఒకటి ఉందను
అంటే మీరేమంటున్నారంటే ఇప్పుడు మనకు సం సంపద ఉన్నప్పుడు ఎవరన్నా ఎదుటి వారు మన మీద ఏడుస్తే ఆ ఏడుపు అనేది ఆహ్ ఆ స సత్ ఆ టైప్లా.
అట్లా సత్కా టైప్.
ఆహ్ అట్లా అంటే మనకు మన ది చున్నా కూడా పిల్లగాని పేరు మీద ఇచ్చి గరీబోళ్ళ ఎవరికన్నా ఇస్తే ఇటే ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే. అదేంటిదంటే. వాళ్ళది అనేది పీడ అనేది పోతది అన్నట్టు. ఉమ్మ్ ఓకే. ఓకే ఓకే ఇలా ఇ ఇలా రంజాన్ కాకుండా కొండ ఇచ్చేవాలు ఉంటార అంటూనా
ఉంటారు ఉంటారండి మంత్లీ మంత్లీ ఇక్కడకి వచ్ చ్చి పెన్షన్ కూడ ఇస్. ఇస్తారు కదా అండి టూ టూ హండ్రెడ్ మనిషికి టూ మనిషికి టూ టూ హండ్రెడ్ ప్రతి నెల ఇస్తారు. తంసప్ అనేసి తంసాప్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు కదా మన కాకజ్ నగర్లో. అవును ఎవ్రి వన్ మంత్. ఆహ్ ఫస్ట్ కి వస్ వచ్చి ఇస్తారండి.
ఆహ్ వాళ్ళు ఎవరో గొప్పవారే అండి వాళ్ళు.
అవునవునండి.
వాళ్ళు ఎవరో చాన్ వా వాళ్లు. వాళ్ళువరో వాళ్ళు ఎవరో చానా గొప్పవారే వాళ్ళు.
అవునా.
ఉమ్ అంటే వాళ్ళు అది ఏమన్నా ఉంటే గిట్ట గిట్టానే వాళ్ళు నడుపుతున్నా అంటున్నారు కదండి అదింటంటే దిష్టి ఏమన్నా ఉన్నా కూడా దూరం అయి
అవునవును
సరే అండి భోజనం అయిందండి.
అయిపోయిందండి ఇప్పుడు మీరు ఇంకా తినలేదు కావచ్చు.
ఆ ఆహ్
మీరింకా తినలేదు కావచ్చు.
తింటానండి మీతో ఫోన్ అయిపోయిన తరువాత తింటాను నేను.
ఓకే
సరే అండి మీతో మాట్లాడి చాలా విషయ.
ఓకే అండి ఓకేథ్యాం య అండిం సో మచ్